ఓ
నమస్కారం అండి.
నమస్కారమండి ఏం చేస్తున్నారండి తిన్నారా?
మేం తిన్నామండి, మీర్ తిన్నారా? తిన్నామండి మీరు చెవిలో పరికరాలు గురించి మాట్లాడితే చెవులో పరికరాలే పెట్టుకోలేదండి మీ మాకు
మరి మా గొంతు మాకే విన్పిస్తుందండి.
ఇప్పుడు రండి
ఇప్పుడు లేదండి.
మ్ మీరు పరికరాల్ తీసేసి మాట్లాడాలనుకుంటున్న.
మేమేం బెట్టుకోలేదండి.
హ్ మ్ చెప్పండి ఇంతకు ముందు మీకు నెట్వర్క్ మా మీక్ గాని మాక్ నీ నెట్వర్క్ ఇష్యూ ఇచ్చుంటాదండి. దానివల్ల మ్ ఏం పెట్టారండి మీకు?
ఏంటండి మీరేంటి, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు?
మ్ బాగున్నామండి మీకు తినేకి ఏం పెట్టారండి?
ఆ మాకు పప్పూ పచ్చడి పెట్టారండి. ఆ బాగనే ఉన్నదండి.
అవునా అన్
మా బ్లెస్ హ్మ్ అవునండి.
చెప్పండి మీ ఈ విధంగా సా మీ తమ్ముడుగారు మీ తమ్ముడు గారు ఫోన్ చేసారండి లావు తమ్ముడు గారు అక్షరాల నూట అరవై రూపాలు కావాలి అని అన్నారండీ.
మరి మీరేం చెప్పారండి.
లేవు అన్నామండి.
నష్
అంతే గదండి
అంతే అండి.
ఆ చెప్పండి?
చెప్పాలండి మీరే
మేము మీకు చాలా రుణపడి ఉండాల్సిందుకు గుర్తున్న ఎందుకనచో నిన్న మీరు మమ్మల్ని గుడికు తీసుకొనిందారు కదండి గుడికి వెళ్ళడం వెల్ళ గుడికి వెళ్ళడం వెళ్ళ అబ్బాజనలు గోవింద స్వరములు స్వరాలు విన్ అటు అలా లోపలికి వెళ్తుంటే ఉందండి అచ్చం ఆ
చి వారి స్నేహితులు డబ్బులు వేయలేదా అండి
నీ స్నేహితులండి విదేశాల్లో విదేశాల్లో ఉన్నది స్నేహితులండి లేదండి ఇక సరే స అని చెప్పి రాత్రంతా మూడున్నర వరకు మేలుకో పెట్టారండి
అయ్యో మరి వేయలేదా అండి
వెయ్య లేదండి
మరి నూట అరవై రూపాయలు ఎందుకండి
ఏమో అండి తెలియదండీ బహుశా తినే తినేదాని కోసమె అయి ఉండచ్చు
వారితో వెళ్ళిన స్నేహితురాలు ఇద్దరు జాబు చేస్తున్నారు కదండి వారి కాడ ఉండవా
అదేంటండి మొత్తం ఇంటికి పంపించరంట అక్షరాల తొమ్మిది వేలు వచ్చాయంట వాళ్ళకి
ఎంతండి
తొమ్మిది వేలు వచ్చాయంట అండి తొమ్మిదో పన్నెండో పన్నెండు వేల అండి
అదేందండి అంత తక్కువ జీతంతో ఎలా పని చేస్తున్నారు వీళ్ళు
అదే అండి మొన్న ధర్నా చేశారంట పెంచా పెంచుతామన్నారంట
ఊహు
ఊ
అయినా అలాంటి కంపెనీలలో పని చేయకూడదండి దాని వల్ల ఏ ఉప్ పయోగం ఉండదండి
అవునండి మస్ స్నేహితుడు అదే కంపెనీలో వాళ్ళు పని చేేసే దగ్గరే కొంచెం పెద్ద
పోయషింద అవునా అండి ఎవరండి
హరి అని మా మా ఊరి అబ్బాయి మా మిత్రుడు
మంచిగానే ఉన్నా అండి
ఆ ఇదే అండి ఒకటి చెప్తారంట జాయిన్ అయ్యేటప్పుడు
ఆ
మళ్ళీ ఇచ్చేది ఒకటంట వీడు అగ్రిమెంట్ కాబట్టి వీటిది వీడికి మాత్రం ఒక నెల సాల్ ఒక నెల జీత్ తము ఆపి ఏశారంట
ఒ పోరి
వా వారికి వాడు ఒకప్ నాలుగు రోజులు వెళ్ళకుండా నాకు జీతం ఇ చిన్నచో వచ్చేదము లేనిచో మేము మాకు ఇంకో దగ్గర ఉద్యోగం దొరికినది మేము వెళ్ళదము అనచ్చో
ఆ మేము మీకు ఒకటి చెప్పాము గుర్తుందా అండి
ఉమ్ చెప్పండి ఏముందండి
ఆడిక్ట్ గురించి చెప్తాం కదండి వారికి మీరు రిప్లై వచ్చిందా
మాకు రాలేదండి
మాకు వచ్చినదండి
ఏం చెప్పారండి
వర్క్ ఉన్నచో మేము వర్క్ కు నెక్స్ట్ నుంచి మీకు చెప్తాము అని అన్నారండి అవునండి ఇంకేంటండి బాగున్నారా అంత కుశలమేనా అండి
ఉమ్ మేము ఆ పని ఉండొచ్చో మేము వెళ్లేదాము అండి
మంచిదే కదండి ఖాళీగా ఉన్నచో ఉండడం కన్నా
ఖర్చులకి అన్ని లేదా బట్టలకి లేదా ఉన్నదానికి కట్టుకోను ఉంటాం కదా పీజీ రెంట్లు కట్టుకోను
అదే అండి మేము అదే అనుకుంటున్నామండి
వస్తుందిగాదండి
అవునండి
ఆమ్ చెప్పండి
చెప్పాలండి మీరు చెప్తే మేం వింటాం మేం చిన్నపిల్లలం మీరు పెద్దవారు చెప్తే
మీకు పరీక్ష ఫలితాలు ఎప్పుడొస్తాయండి మూడోవది
ఈ ఈ నెల ఆఖరిన వస్తాయని అని సమాచారం వచ్చిందండి మరి తెలియదండి మరి
ఈ నెల ఆఖరిన వస్తే మీకు మీరు చెప్పినట్టు సెప్టెంబరు రో వస్తాయండి మీకు పరీక్షలు ఉండొచ్చండి
అదే అదే మేము అదే అనుకుంటున్నాం అండి
మీరు మాకంటే ఒక సంవత్సరం ముందుగా అయిపోతుంది మీకు
మంచిదే కదండి
మీకు ఇంకా ఆలస్యం అయిందండి ఈ పాటికి అయిపోయి ఉండాలి
హుహుమ్ ఏమిటోలేండి మా జీవితం మాకే అర్థం కావడం లేదు
ఆ కళాశాలలో ఏందో అవి అన్ని అన్ని కళాశాలలు ఇప్పటికే అయిపోయాయండి వచ్చే ఇప్పుడు పరీక్షలు జరుగుతున్నాయండి మణిపాల్లు కళాశాల
కర్ణాటక ష్టము నందు పరీక్షలెప్పుడు ఆలస్యముగా ఇదే సమయముగా అయిపోతాయండి
అవునండి వచ్చే నెల పదహైదు తో అన్ని కళాశాలలో పరీక్షలు అయిపోతాయి మీకు మాత్రం ఒక నెల రోజులు ఎక్కువగా ఉన్నదండి ఆలస్యం
ఇది మా యూనివర్సి సిటి వారు చెప్తారండి మేము కాదండి ఆ విషయము అవునండి సో మా మా చేతుల్లో ఏముంది చెప్పండి ఇప్పుడు మా జూనియర్ వారికి అయితే రెండో సెమ్ కూడా ఐపోయి వచ్చినాదండి అప్పుడే
అప్పుడే
వారు ప్ ఇ ప్రస్తుతం మా కాలేజు ఏమంటారండి దాని దాని ఎగ్జామ్స్ అదే పెట్టుకుంటారండి యూనివర్సిటీ కింద రాదండి
అవున మీ మీకు మాత్రం అండి
గుర్తు రావడం లేదండి లేదండి మేమే లాస్ట్ అండి మేము అదృష్టవంతులం కదండి దరిద్రం అదృష్టం అన్ని మాకే అండి
అటానమస్ అంటారండి దాన్ని
ఆ అదేనండి అదే అయినదండి మా కాలేజ్ మరి ఏముందని చేస్ స్తారో మాకు కూడా వివరములు తెలియదు బట్ చేశారండి
ఆ మనం చదివిన డిగ్రీ కళాశాల కూడా అలాగే కదండి
ఆ అవునండి మనం అన్ని మనం వ చ్చేసాక అందరికి అన్ని మంచిగ జరుగుతున్నాయి మనకు తప్ప మ్మ్ అవునండి
మీకు అయినచో మీకు ఇంక ఇబ్బంది లేదు కదండి మ్మ్ కాలే కళాశాల వాళ్ళకి మీకు పోయినసారి మీకు ఆ డిసెంబర్ లోనో నవంబర్ లోనో అయ్యాయండి పరీక్షలు మీకు రెండవ సెమ్ము
అవునండి మరీ చాలా ఫాస్ట్ గా పెట్టారండి మొన్న ఏప్రిల్ లో పెట్టారండి
అవునా అండి
అవునండి
మ్మ్ అట్టయితే మ్మ్ అలా అయితే మీకు ఈసారి మీకు మీతో కూడా డిసెంబ మళ్ళా ఏప్రెల్లో ఉంటాయండి వారికి పరీక్షలు నాకు తెలిసి
లేదండి వారికి ఫాస్ట్గా అయిపోతాయి చెప్తున్నారు కదండి మీకు
ఇంకా ఫాస్టుగయిపోతే మీకు వాళ్ళకి తేడా ఏముంటుందండి
మాకు వారికి తేడా ఉండదండి అదే కదండి చెప్తున్నా తేడా ఉండదు ఇరవై ఏడ్లోనే అయితాయండి
ఇరవై ఈడు లోనే అయ్యేటటు చూస్తారండి కానీ మీకంటే ఒక నాలుగు నెలల ముందు జరుగుతుంది జరగచ్చు
మేముచెప్పేది కూడా అదే కదండి మీకు ఏం బుర్రకెక్కట్లేదా
మ్మ్ ఎక్కుతుంది ఎక్కుతుందండీ
మ్మ్ నాకు ఇక ఇచ్చడా జయ నగర్ అందు బట్టలు చూస్తుండె కొనాలని పిస్తుందండి కానీ ఎందుకు లే మన దగ్గర డబ్బు లేదని ఆపేసుకుంటున్నం అండి
డబ్బులు మీ ఒక ఉపాయం చెప్పినాం కదండి మీకు దాన్ని బట్టి చేద్దామంటే చేద్దామండి
నాకైతే వెళ్ళాలనిపిస్తుందండి ఇప్పు ఇప్పుడు రమ్మన్నా కూడా పోతానండి చలో అంటానండి
మీకు మీ వస్తువు మళ్ళా తిరిగి ఇచ్చి మరో డబ్బుల ఇచ్చినచ్చో మనం నేను చెప్పిన ఉపాయం బట్టి వెళ్ళెదమండి
మ్మ్ ఏమో ప ఏమో ఏమో రండి బాబు మేము ఏం అనుకున్నా జరగవండి
జరుగుతాయిలెండి
ఏమో అండి మేము ఏంటో మా స్నేహితుడు మాకు నచ్చట్లేదండి
ఎందుకండి
ఒ ఒక్క చాక్లెట్ కూడా కొనిరండి ఒక్కసారి కూడా పోయందివి తీపియరండి
ఓయమ్మా నిన్నో మొన్నో మిమ్మల్ని తీసుకొని వెళ్ళి తీసుకుంటారా అంటే వద్దు వద్దు అన్నారండి
అది అప్పుడు అండి ఇకనీ ఇప్పుడైతే ఓకే అండి చెప్పండి వారొస్తారా
వస్తారండి ఇంకొకసారి మనం మాట్లాడిన తర్వాత మీ మీరు వెళ్ళండి వారితో
ఏం తీసిస్తారండి వారు
మీరు అడిగిన తీపి పదార్థం తీసి ఇస్తారండి
అన్ని దొంగవాలండి బాబు నమ్మకండి
ఎందుకండి
బడా దొంగలు బాబండి వారు అవునండి
కాదండి
అవునండి సరే అండి ఓ మీరు మీరు చెప్తే నమ్మరు కదా ఎందుకులేండి ఇంకా చెప్పడం వేస్ట్
సరే అండి మన సమయం కూడా అయినది
ఓకే అండి ధన్యవాదాలండి
ధన్యవాదాలండి
ఉ